హలో అవునన్నా
ఈ రోజు మనం ఏఐ గురించి మాట్లాడుకుందాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉందండి ఏఐ ప్రభావం
ఏ ఏఐ ప్రభావం అయితే మనకు అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిస్ట్వాంటేజెస్ కూడా అన్నే ఉన్నాయి
ఇస్తుంది అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏమో టెక్నాలజీక టెక్నాలజీ ప్రకారం అయితేనేమో దాని వల్ల కొన్ని పనులు అనేవి ఈజీ అయితున్నాయి ఏ ఏఐ రావడం వల్ల సేమ్ జ్ అలానే కొన్న ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలలోయి తే ప్రెజెంట్
హ్మ్
అలా ఉంది ఏఐ ప్ర ఇంకా ఆ సాఫ్ట్వేర్ జాబ్లు పోవడం వల్ల ఇంకా మిగతా వాళ్ళందరు ఖాళీగా ఉ ఉండిపోతున్నారు కదా ఏఐ వల్ళ ఎంతయితే బెన్ ఫిట్స్ ఉన్నాయి అంతే నష్టాలు కూడా ఉన్నాయి ఉమ్మ్ మీపై ఏమన్నా ప్రభావం పడిందా ఎ
మనం అడ్వాంటేజెస్ ఏమిటంటే ఇప్పుడు మనకు తెలియని విషయాలు ఈజీగా చాట్ జి పిటి పర్ప్లెక్స్సిటీ వీటి తో మనం ఈజీగా తెలుసుకుంటున్నాం అలాగ అది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తు
ఉమ్మ్
పోస్ట్ చేసి ఏదో వికీపీడియాలో వాళ్ళు పెట్టినవి అవి మనం మొత్తం చదివి అలాగా సమ్మరైజ్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏఐ నీటుగా అదే సమ్మరైజ్ చేసి ఇస్తుంది అలాగే నాకు స్టడీస్ కి కూడా ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది
మెయిన్గా స్టూడెంట్స్కి అయితే మంచి యూజ్ ఉండిది ఏఐ వల్ల యాస్ యూజువల్ అటు సాఫ్ట్వేర్ కంపెనీలలో అయితే జాబ్స్ పోతున్నాయి వాళ్ళకి కొంచెం ఏఐ ఏఐ ద్వా ఈ ఏఐ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు
అంటే ఇబ్బంది అంటే జాబ్స్ పోతున్నాయనే కానీ వాళ్ళకు కూడా చాలా ఈజీ అయి పోయింది పని కూడా కోడింగ్ అవన్నీ ఏఐ ఇచ్చేస్తుంది దానివల్ల కంపెనీస్కి ఈజీ అవుతుంది ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయీస్ని ఏఐ అనేది రీప్లే స్ చేస్
ఉమ్మ్ మాట్ద
కానీ చాలా వరకైతే అడ్వాంటేజెసే కనిపిస్తున్నాయి నాకైతే చాలా ఏఐ టూల్స్ యూస్ చేసుకొని స్టడీస్కి యూస్ చేసుకోవడం మనకి తెలియని నాలెడ్చును ఈజీగా తెలుసుకోవడం
ఈజీ అండర్స్టాండింగ్ ఉంది ఏఐ రావడం వల్ల కొం చెం ఎఐ ఎందులో అంటే స్టడీస్ పరంగా ఏదనా మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది అర్థం కాకపోతే చాట్ జిపిటీని అడిగితే అది ఎంత ఈజీగా ఇచ్చిద్దో ఆన్సరు గూగుల్ అడిగితే కొం చం హార్డ్గా ఉన్నా కాని చాట్ జిపిటి మన మన లాంగ్వేజ్లో ఇస్తుంది
అలాగే జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా జాబ్స్ పోవడమే కాదు కొన్ని జాబ్స్ కూడా క్రి యేట్ అవుతున్నాయి
ఉమ్మ్
క కోడ్ ఇవ్వడం రన్నింగ్ చేయడం ఇలాంటి జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి కానీ కొన్ని జాబ్స్ మాత్రం పో తున్నాయి కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ దానికి సంబంధించిన లెర్నింగ్ అనేది మనకు తెలిసుండాలి ఎఐ కి సంబంధించిన లర్నింగ్ తెలిస్తే ఏఐ టూల్స్ యూస్ చేసుకొని కూడా మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు
ఎస్ అవును
కానీ ఇప్పుడిప్పుడే ఏఐ వచ్చింది కాబట్టి ఆ టూల్స్కి చెప్పడానికి కొంచెం ఆ టూల్స్ నేర్చుకోవడానికి టైం పడుతుంది
ఉమ్మ్
ఉమ్మ్ జాబ్స్ పోవడం ఎంతైతే నిజమో జాబ్స్ క్రియేట్ అవ్వడం కూడా అంతే నిజం
ఉమ్మ్ ఇంకా ఏఐ ద్వారా మీరేమన్నా నేర్చుకుంటున్నారా కొంచెం అంటే దేంట్లోనన్నా ఈజీ అయిపో తుంది స్టడీస్లో ఈజీ అంటున్నారు
ఉపయోగపడుతున్నా అలాగే జాబ్ లో కూడా ఏమైనా తెలియని విషయాలు ఇన్
ఇప్పుడు ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారు కదా అందులో ఏమన్నా న్నా అర్థం కాకపోతే ఏ ఐ నీ అడుగుతున్నారా
ఆ ఖచ్చితంగా నేను చాలా వరకు ఏఐ యూజ్ చేసే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఎ ఐ చాలా వచ్చాయి దాని వల్ల బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఏయడం ఈజీ అయిపోతుంది నాకు ఇంతకుముందు అన్నీ నేనే మాన్యువల్గా వెయ్యాలి ల్సీవచ్చేది కానీ ఇప్పుడు ఏ ఐ టూల్స్ వచ్చిన తర్వాత మనమే మాన్యువల్గా వేయాల్సిన అవసరమే ఉండదు
రావడం వల్ల కొన్ని అయిపోతుంది అని అనుంది
అవును
రావడం మంచిదంటారా లేకపోతే మంచిగానే అంటారు మాక్సిమం క కొంతము కొన్ని సెక్టార్స్ లో
కదా మనకి కూడా అంటే పారిజ్ఞానం పెరుగుతుంది డెవలప్
మ్ మ్
ఇండియా లో ఈ ఏ ఐ వస్తే జాబ్స్ అన్ని చాలా వరకు రిప్లేస్ చేస్తుంది ఇంకా అన్నీ ఆటోమేటికే అయిపోతాయి ఇంకా జాబ్స్ తో మనకు పని ఉండదు
మ్
ఇవి చిన్న చిన్న కంట్రీస్కి అంటే జనాభా తక్కువ ఉన్న కంట్రీస్ వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీస్ దొరకడం కష్టం కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి అదే పెద్ద పెద్ద కంట్రీస్ జనాభా ఎక్కువన్న దేశాలయితే దాంట్లో యువత ఆల్రెడీ ఉంది కానీ ఏఐ రావడం వల్ల వీళ్ళకి వచ్చే జాబ్స్ కూడా ఉండవు సో కొన్ని కొన్ని దేశాల్లో ఇదే మంచి మంచిదే కొన్ని కొన్ని వాటిలలో ఇది దీని వల్ల యువత ఉద్యోగాలనేది ఎఫెక్ట్ అవుతుంది
మ్ మ్యాక్సిమం మనం చిన్న చిన్న ఏమన్నా అర్థం కాకపోయినా ఈజీ అయితుంది ఏఐ వల్ల ప్రాసెస్ అనే అనేది ఏదేనా
మ్ ఇప్పుడు కొంతమందిటికి ఆటోమేటిక్ రావడం వల్ల వాళ్ళకి ఖర్చు కూడా తగ్గిపోతుంది షాపింగ్ మాల్స్ లో వాటిలో వీటిల్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఇది ఎక్కువ పెట్టకుండా ఈ ఏఐతోనే బిల్స్ జనరేట్ చేయడం
మ్
ఆటోమేటిక్గా బిల్లింగ్ చేయడం డిస్కౌంట్ టిగ్ అనే అదే చేస్తుంది సో దాంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గు వాళ్ళకి రిక్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అలాగే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ ఏదో మ్ ఎంప్లాయ్కి ఇచ్చే సాలరీ ఏదో దీనికి కే ఇవ్వడం మేల అన్నట్టు ఈ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ లో చూసింది అలాగే ఇది ఎక్యూరేటుగా కూడా ఇస్తుంది కదా అంటే జనాలు తప్పు చేయచ్చుగాని మిషన్స్ తప్పు చెయ్యవు గదా
ఇంట మ్
సో రావడం చెయడం కాదు చాలా మంచిగా ఉంది అంటే యూస్ చేసుకునే దాన్ని బట్టి
యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది కొంతమంది ఆ ఏ ఐన్ టూల్స్ ను గూడా యూస్ చెయర్ లేదు కాబట్టి ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు యూస్ చేసుకుంటే మనకే ఉపయోగపడుతుందిగా మ్మ్
కొంచెం మనం ఎలా యూస్ చేసుకోవాలి ఏం చేయాలి అని గుడా కొంచెం చెప్పాలి అవేర్నెస్ అవగాహన కల్పించాలి
ఒక్క నింష్
ఇప్పుడు మనం మన పల్లెటూరులో వాళ్ళకి గూడా పల్లెటూరులో వాళ్ళక్ గుడం
ఫోర్ మినిట్స్ కంటిన్యూ జెయ్య్ నువ్వు
ఆంటి
చెప్పు
ఫోర్ మినిట్స్ సారీ పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి గుడా మనము ఎట్లా యూస్ చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్తే వాళ్ళు గుడా మంచిగా యూస్ చేస్ కొని ఏమైనా సజెషన్స్ కావాలన్నా దాని గురించి తీసుకోవచ్చు
ఆ
గవర్నమెంట్ లేదా ఎవరైనా మ్మ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వాటి గురించి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్స్ కుడ పెట్టడం మేలు అసలు ఏ ఐ ఎందుకు యూజ్ అయిద్దని మన పల్లెటూళ్లో వాళ్ళకి వాళ్ళకి అన్నీ భాషలు తెలియదు అదే దీంతో అయితే ట్రాన్స్లేషన్ చేయించుకోని లాంగ్వే గుడ నేర్చుకోవచ్చు
అ ఈజీ లాంగ్వేజ్ గూడ లాంగ్వేజ్ గూడా ఈజీ అయిపోయిద్ది ఏ ఐ రావడం వల్ల పోయన ఏ ఐ ద్వారా మ్యూజ్ ఈ మోస్ట్లీ చెప్పాలంటే ఎక్కువ యూజెస్సే ఉన్నాయి
ట్రాన్స్లేషన్ గూడా చాలా బాగా మంచిగా అవుతుంది
మనకర్థం కాంది వెంటనే ఇస్తుంది ఈజీ ప్రాసెస్ లో ఈజీ లాంగ్వేజ్ లో
ఉమ్
ఓకే టూ మినిట్స్
ఎంతైతే అడ్వాంటేజెస్ ఉన్నయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడ ఉన్నాయి
ఎక్కువ లేకపోయినా అడ్వాంటేజెస్
అంటే డిసడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు మరీ క్కువ నాలెడ్జ్ ఎక్కువ అయినా సరే అది మనం ఇప్పుడు మనం ఆలోచన అనేది తగ్గి పొయింది ఇప్పుడు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంతకుముందు మనం బుక్స్ అవి వెరిఫై చేసి మరి ఎతుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమన్నా నాలెడ్జ్ కావాలంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది
మ్మ్
గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం గూడా ఏం లేదులే ఛాట్ జి పి టి ఇచ్చేస్తే వచ్చేసిద్ది గదా ఇంకెందుకు కష్టపడ్డం అన్న దాంట్లోకి ఎళ్ళిపోతున్నం మైండ్ సెట్
అవున అయిపోయింది మరి ఏ చ్చినా తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అయి తుందంటే ఒకటి ఒకటి బెనిఫిట్ ఉంటది ఇంకో టి అలానే డిసడ్వాంటేజ్ గూడా ఉండిది నేనైతే ఎఐ రావడం వల్ల కొంచెం బెనిఫిటే అని అనుకుంటున్నాను
బెనిఫిటే కానీ కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే నాలెడ్జ్ మనం గుర్తు పెెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇంకా రాను రాను మన ఆలోచన చ్చిన శక్తి అనేది తగ్గిపోతుంది
ఉ
లైక్ మనకి ఏమన్నా కొటేషన్స్ ఐ కావాలంటే మనం మనం ఆలోచించడం మానేసి ఈజీగా చార్జిబీటీ తో చేసేస్తునం
ఉ ఇంకా
అలా చెయ అలా చేయడం కూడా కొంచెం మనకు నాలెడ్జ్ అంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుది
ఉ మరి ఏ అన్ని జనరేట్ చేస్తుంది ఇది వి ఇది ఇప్పుడు ఏవైనా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని జనరేట్ చేస్తుంది ఏయ
ఇప్పుడు డాక్టర్స్ తో కూడా పనిలే స్తున్న దానికి జస్ట్ ప్రాముటవి ఇస్తే అదే ఇచ్చేస్తుంది
ఉన్న జాబ్స్ కూడా పోవడం పోతాయి అనుకోవడంలో అసలు ఇంకా తప్పు లేదు
అన్నిటిని రిప్లేస్ చేయగల కెపాసిటీ ఏఐకి వచ్చేసింది ఉ మనం కూడా అట్లనే యూజ్ చేసుకుంటున్నాం మనీ
ఉ సరే అండి కాల్ చేసినందుకు ధన్యవాద
హా ధన్యవాదాలు